లో
ఆ హలో ఏం చేస్తున్నారండి
ఏం చేయ లేదండి
పనయిపోయిందాండి
ఆ పని అయిపోయిందండి మా అక్క ఫోన్ చేస్తే ఇప్పుడు మాట్లాడాను.
ఓకే ఎవరు ఎవరు ఫోన్ చేసారు
మా పెద్దమ్మళ్ళ అక్క ఫోన్ చేసి అతే అంటే వాళ్ళు షాప్కి వెళ్తున్నారంట
ఆ
అంటే షాప్ కి ఆఫర్స్ అంటా వెయ్యికి, పది టాప్లు ఆఫర్స్ అంటా. అంటే ఒక్కోటి వంద పడుతుంది. కదండి.
ఆ
అది చెప్తుంది ఇప్పుడు వెళ్తున్నారంట స్నానం చేసి వెళ్తానని చెప్ప సరే అని చెప్తున్నా బాగుంటే మేము కూడా తీసుకుందాము మని సరే వెళ్ళి చూడు అని చెప్తున్
ఉ హు ఒక్కొక్క టాప్ హండ్రెడ్ రూపి పీసా
అంతేకా ఇప్పుడు వెయ్యికి పదంటే అంతేగా
హ మీరు కూడా తీసుకుంటున్నారా
ఏమండి చూద్దమా ఉ మా అత్తయ్య ఎళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఫోన్ చేసి కనుకొని బాగుంటే తీసుకు ఫోన్ చెప్తాను నాకు కూడా ఫోన్ చేసి
హ హ హు ఒక్కొక్క డాబ్బా ఫోర్ హండ్రెడ్ రుపీసా
ఆ అంటే మాములుగా చెప్పారంట అక్కడ మజీస్ ఫిల్మ్ తప్పితే అవునిద్దు
ఆ మీ అత్త వారు కూడా ఇంకెవరవర్ ఎల్లారు
మా అక్క మాక్క అత్త కాదు
హ మీ అక్క బాగ్ డిజైన్స్ కొత్త డిజైన్స్ ఓచ్ చ్చినయా
ఏమో అండి నాకు తెలీదు వాళ్ళు కూడా వెళ్ళలేదంట ఇప్పుడే ఫస్ట్ డైలీ ఏద్దామని
ఉ
అంతే ఇంకా నేను కొంటానని చెప్పలా అంటే షాప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి వచ్చిన తర్వాత బాగుంటాయిని చెప్తే తీసుకుంటాం లేకపోతే లేదు వాళ్ళు కూడా బాగుంటే తీసుకుంటారంట లేక ఇం తీసుకుంటారట
ఆ అదేలేండి బాగుంటేలేనండి తీసుకోండి లేకపోతే ఎందుకు
హ అవును ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి పడుకున్నాం పని అయిపోయింది ఇప్పుడే హలో హలో హలో హలో
హలో
ఆ చెప్పంని
ఆఫ్టర్నూన్ లంచ్ తయారు చేసారా
ఆ చేశారండి మీరు చేసారా
ఆ చేసామండి ఆ చేయలేదండి ఇంకా అంటే రెడీ చేసి పెట్టాము ఇంకా భోజనం చేయలా
ఆ మాది కూడా సేమ్ అంతేనండి ఇంకా తినాల ఏం కూరుండారు
మేము గోంగోరా వంండేమండి చికెన్
మ్మహు గోంగూర వండరా
చికెన్ గెస్పియా
ఆ
ఏం చేస్తున్నారు మీరేమి కూర చేసారు మీ అమ్మగారు
మాది టమాటాను వంకాయ అండి బంగాళదుంప
ఎవరు మీరు వండుతారా మీ అమ్మ వండుతారా
మామ్మీ వండేది నేను కాదు
ఓహో నేర్చుకోండి నేర్చుకోవాలి కదా మరి అన్నం కూర
ఆ నేర్చుకుంటానండి
అన్న మంట ఇస్తారా మీరు
ఆ అన్నం వండుతాను కురే
ఊరా ఏమేనా ఉం ర అసల్ రాదా
కూర కొన్ని కొన్ని ఫ్రైలు వచ్చండి గుడ్డు ఫ్రై అవి వచ్చు
ఓ ఎగ్ ప్రై చేస్తారా
ఉ అంటే పెద్ద పెద్ద కూర్లు రావు
పెద్ద పెద్ద కూర్లు ఏముంట ఎం ఉంటాయండి, అంటే చేపలు మాంసం అదేనా చెప్తుందిరు చేపలు తెప్పించ
మటను అవి అలాంటివి రావు
ఈజీ అండి ఆకూర్ల కన్నా అవే ఈజీ తొందరగా తె తొందరగా
మరి చాల
తరికి మళ్ళీ టేస్ట్ దగ్గర ఆ అనిపించింది అంటె అవి మొత్తం తీసి కడిగి కొయాలి అది కొంచెం కష్టం అంతె
ప్రాసెస్ అవి చిన్నగానె అయిపోతాయ్
ఉం వండడంలో మాత్రం తొందరగానే అయిపోయిద్ది ఇప్పుడు యార ఇప్పుడు ఎక్కడా అసలు ఆ ప్లే కాడ పొయికాడ యాడ వండుతున్నారు కుక్కర్లో పెట్టి మూడు విజల్స్ వచ్చిన తర్వాత ఇంక తీసేస్త అన్నారు దిస్ పీరియడ్ అయిపో
మచ్చ అంది అందరుూ ఇప్పుడు వండట్లా కుక్ కుక్కర్లో ఏసేస్తున్నారు
హు అవును ఇంకేంటండి సమ్మర్ హాలిడేస్ లో మీరు రు మి ఫ్రెన్డ్స్ ఎక్ క్కడికైనా ఎల్లారా
దండి ఎక్కడికి ఎల్లల ఇంట్లోనే ఉన్నా
నీ ఫ్రెండ్స్ ఎక్కడికైనా ఎల్లుందా
ఎవరు
ఆ ఎవరైనా ఎల్లున్నారా అని అడుగుతున్నానండి
ఆ మా ఫ్రెండ్ వెళ్ళిందండి ఈ ఊరు వెళ్ళింది వచ్చిద్ది మళ్ళీ ఇరవై ఐదో తారీక్కి
ఓ అవునా
ఉం నేనెల్లర్లా రమ్మని చెప్పింది గానీ ఇంట్ల ఎల్లోద్దన్నారని ఆగిపోయా
అప్పు మీరు రు వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఇగ ఎల్లీగా
ఉం ఈసారి వెళ్తారండి
ఆ ఏం చేస్తున్నారు మీ అమ్మగారు
ఉన్నారండి పడుకుంటున్నారు ఆ ఇప్పుడే వంటలు అవన్నీ చేసి
వలసిపోయిందా
ఆ మ బ ఆ
మీ చెల్లి ఏం చేస్తుంది మా పిల్లలు పనుకునే ఉన్నారండి డి
పడుకొని ఉన్నారా
నాకు ఎంతప్పా ఇంత కొంచెంన్నాడు ఎప్పుడు లేెసినాడు లేచిందబ్బ లేకుస్తాడి ప్పు టైమ్ అవుతుంది
ఉమ్ ఇప్పుడు తనే ఈ అన్నం పెట్టాలా
ఆ అబ్బాయి లేగిసిన తర్ తర్వాత అన్నం పెట్టాను.
బాషా ఆ
పెద్దబ్బాయి పలు ఇస్తాడు వాళ్ళ నాన్న చిన్న పిలు స్తాడు మళ్ళి పిలుస్తాడు అబ్బాయి కూడా
ఉ అదే లేండి.
హ్మ్ లెగుస్తాడు మా చిన్నబ్బాయి మధ్యలో లెగిస్తే ఏడుస్తాడులే అని ఊరుకున్నా.
ఆ ఏంటండి మీరు వెళ్లారా మీ ఫ్రెండ్స్ తో సమ్మరు హాలిడేస్ కి
లేదండి నాకు పెళ్ళయిపోయింది కదా ఒకే అనుకున్న ఇంట్లో వాళ్ళు అలష్ కానీ మా ఫ్రెండ్స్ మొత్తం మళ్ళీ కలవాలి కదా అంటే నేను చదువుకోవట్లేదు కదా చదువుకుంటే ఫ్రెండ్స్ తో
అదే లేండి పని అయిపోయిందా
ఆ అయిందండి ఇప్పుడే వచ్చిన్నాము. మా అబ్బాయి కొంచెం కదులుతుంటే ఉయ్యాలూపుతున్నా.
ఆహా ఇంకేంటండి టిఫిన్ తిన్నారా. ఆ
తిన్నామండి గుడ్డు ఫ్రై ఎలా చేస్తారండి
గుడ్డు ఫ్రై ఆ ఉల్లిపాయలు కట్ చేస్ స్తారండి ఎమో బాండిలో వేసి అవి ఎర్రగా వచ్చినట్టు ఫ్రై చేసిన తర్వాత గుడ్డు పగలగొట్టి దాంట్లో వేసేస్తారు. ఉప్పు కారం పసుపు ఏసేస్ తరు
ఓ హే ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత దాంట్లోనే వేస్తే సాల్ట్ తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు
ఉ అవి మాత్రమే వచ్చు వంటలు నేర్చుకోవాలండి
ఆ నేర్చుకోండి
మ్ అ అది న ఇంక వంటకాలు నేర్చుకుంటే అయిపోతాయి
మ్
మీరు ఎక్కడికి వెళ్ళలేదా సమ్మర్ కి మీ అమమ్మ వాళ్ళ ఇంటికి కానీ
ఆ వెళ్ళొచ్చాను, మళ్ళీ మా అమ్మ బాగోపోతే మళ్ళీ వెళ్ళాను మళ్ళీ నాలుగు రోజులుండి నిన్నే వచ్చాను.
అబ్బో
ఆడబిడ్డ వం
పండ్లు ఏం ఏం తిం టారు
మ్ ఆ చెప్పాను ఆడబిడ్డ వాళ్ళు వస్తే వాళ్ళు రాత్రి పు
ఆ ఏంటండి
మాఆడబిడ్డ వళ్ళ వస్తే నిన్న మా ఇంటికి మ నను కూడా చైన బాయ
మీ ఆడబిడ్డ వాళ్ళ మీ ఇంటికి వస్తే వినిపించట్లా సరిగ్గా
నేను మామ్మూలు ఇంటి నుండి మా అత్తూలు ఇంటికి వచ్చాను కదండి
ఆ
మ్ ఆ రాత్రి రాత్రి ఉండి పొద్దున్న వెళ్ళిపో
ఆహా
నేను ఫ్రూట్స్ ట్సలో మ్యాంగో అదే మామిడికాయ సపోటా అవన్నీ తింటాము
ఉ కు అరటిపండు, ద్రాక్ష అవి తింటారా.
అరటి పండు నాకు అంతగా ఇష్టం ఉండదండి. ఎందు తినబుద్ధి కాదు ఎంతో ఫ్రెష్గా ఉంటే అన్ ఎంతో ఫ్రెష్ గా ఉంటే తినాలనిస్తే తింటా లేకపోతే లేదు
కూడా అరటిపండు తిననండి. ఏమి మిగతాయాన్ని తింట అది తప్ప మిగతాయన్ని తింటానండి నేను కూడా
రోటీ, బీట్రూట్
ఆ
వీట్ని అయితే అస్సలు తినబుద్ధికాదు.
క్యారెట్ కూడా తింటారా.
క్యారెట్ కూడా అంతగా ఇష్టం ఉండదు.
ఆ క్యారెట్ తింటే మంచిదండి కళ్ళకి
అవును మంచిదే ఎక్కువ తి
క్కువ మంది తినరు కానీ క్యారెట్ తింటే మంచిది కళ్ళు బాకనిపిస్తయి.
ఆ అవును
కరేపాకు గూడ
ఆ అవును కరే పాకు ఆకు కూరలు తింటే మంచి నేను ఇంతేనండి ఇంకేంత ప్రుట్స్ అవి నచ్చవు ఆ ఆకుకూరలు తింటామండి.
ఆహా ఆ కూర్లో ఏమేమి తింటారు మీరు
అన్నీ అన్ని తింటానండి గోంగూర, గోంగూరలో మంచి గోంగూర అంటారే కొండ గోంగూర కానా
సరేనండి బాయ్ ఉంటారండి
ఆ సరేనండి ఓకే బాయ్ ధన్యవాదాలు